హలో ఆ పూర్ణ ఆ వినబడుతుంది రా ఇప్పుడు అదే ఆ బబ్బులు పోయిండ్రా
హు
తీసుకురావడానికి పోయిండు తీసుకొచ్చిడు ఇప్పుడే వచ్చింది ఆ వచ్చింది ఇప్పుడే వచ్చింది ఆయ ఏముంది మాట్లాడుదు రోజు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు రోజు బదారు ఫోన్ మాత ఇ ఎప్పుడంటే భయం ఉండదు ఇప్పుడు ఫోనే కదా
అదే
ఎ టై క కాల్ మా మాట్లాడాను అఐ నిష కాలు మాట్లాడుతూనే ఉండి
ఆా
మల
తెల్న్నదా
ఆ సెల్న్ తదా అదోదు ఎత్తారు కడ
శేఖర్గూడ
సేఖర్ కూడా ఎలా ఉలే ఎందుకేక పోూన్ బా కువతేనే భయ పడేవి నాలు ఫోన్ల ఈ నాలు మూన్ను పనినందొలాల సచ్చరకదు నెలలకు పదిొందంది ప హ బా హోన్ బ్యాల్సక అయితేనేద
సోన్ మ్యాంత తట్టుకుంటుంద తట్టుకోవాలిగా ఇక నెక్స్ట్ మీకు నెక్స్ట్ నీకు ఇకా స్టార్ట్ అయితుందికా గవర్నమెంట్ ఇంటర్ అయిపోయి దాకా ఇంటర్కి ఏం కావాలి ఇంటర్ కు ఉండదులే
ఆ
ఇంటర్కి ఉండదు బీటెక్ కి
హ్మ్
నువ్ బీటెక్ జాయిన్ చె ఎక్కడ ఉన్నా బీటెక్ కంపల్సరీను ఏ కాలేజీ పోయినా బీటెక్ కంపల్సరీ లే ఇంటర్ వరకు ఇంక ఇరవైసం సరే ఏంకాదులే పిల్లలతోటి బీటెక్ ఏ ఫోన్లు కాదు తాని కాదు
హ్మ్
ఏం చేశిరం రమ్ము చపాతీ చేసుకొపోయి ఇచ్చుచిన్నావా ఇప్పుడు
లేదఅక్క వట్టి గానే పోయినా బట్టలుండే రెండు రోజుల బట్ ట్టలున్నయట
ఒవ్
ఇంగా ఎగ్జామ్స్ కదా అని పోయి చద్దర్ ఇచ్చి కొసేపు మాట్లాడచ్చినా
ఏంటో రాద్ బండి ఎంతనా ఒకరు కూడా పోలే మీ ఈయన పోలే మీ ఆయన
పోలే అక్క
ఎందుకు మరి ఒకరైనా పొయ్యొత్తే అయిపోగా
ఏ పోడు అసలు నేను మళ్ళా పోతనే
రేప్ పోత్ టావ్ మరి
ఇగ రేపు ఏడక్క రేప్పోను ఊ
ఫోనా ఫోన్ జే పోన్ చేసిండా మరి ఈయ్యాల రేపు నిన్న
చేయలేదక్క ఎవరైనా పేరెంట్స్ వత్తే చేస్తారు గాని చేయలే మరి
అదేలే ఇగ పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ కదా వాళ్ళునీ ఎందుకులే ఇబ్బంది పెట్టడం ఆగి
ఊ
అగ్
చేయలే మరి ఊ
ఆ అది తా కూర ఒక్కళ్ళకైతుదిరా మిగతా వండాలి మరి
ఊహూ అమరా అచ్చింది గా ఏదోకటి అండుతదిలే అండుతదా
ఆ వండుతది వండమంటే ఎగ్గు అట్లాంటియితే ఉండదు ఎగ్ సైజ్ ఎగ్ కూరైతే అండుతది హలో హలో హలో వినపడుతుందా రా పూర్మ హలో హలో పూర్ణిమా ఇదేదో సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుందిగా రప్టే సారి హలో నాగబోయిందా నీక వచ్చింది ఇవళ్ళా
మీకే మయింది అట్నే ఆ కడిగేయోద్దు అట్లా పోతాయి అట్ ట్నే ఉండాలిగా
అదికే లైన్ అట్నే ఉన్నా ఇగ ఎమ్మటే బంజేయటం ఎందుకులే అని కట్ చెప్తే అది పోతుందిని తెలిసింది ఇప్పుడు అర్థమైది కదా కా చెపు చు స్తాను అందుకే అప్పుడో టక్కున కట్ చేసే దాన్ని
హు
ఇప్పుడు కట్ చేతలేను వచ్చిందా రాలేదా అని సూత్తంన ఇగ అస్ కండ్లు పడుతనే ఉన్నాయి ఆగిన గూడం మ మాట్లా
ఆ పడతాయి సిగ్నల్ రాదు గాని మాట
ఆ సెకండ్లు పడతనాయి ఆల్రెడీ
ఎవరి చేసినా నీకు కట్నే ఎవరు చేసినా అట్నే అయితే నువ్ సప్పుడే కట్నే ఉండు వా కడ్ చేతే కట్ వేసుకోని ను సేకండ్లు వడతాయి నిీకు
అదే పడతాయిద ఇగ అర్థమయిపోయింది ఇప్పుడే అర్థమయింది ద అందుకే నాకు రా కూడా కట్టాయితే రేడు అట్నే కట్టాఇంది నాకు
హు
అట్నే ఆలోచ్చించి అట్నే ఉన్నా ఓతే ఒత్తయి సెకండ్స్ అయిపోయేదాకా అని
ఆ సేకండ్లు అయ్యే దాక అట్నే ఉండాలే
అట్నే ఉన్న ఇగ
హు
ఒక పది మంది అయితారా మీరు బ్యాచ్ కి ఎంత మంది పోడానికి
దేనికక్క ఆ ఆ పదకొండు పన్నెండు మంది అవుతార్రు
పదకొండు పన్నెడు మంది ఉన్నారరా
హు
మీరిద్దరు మీరు ముగ్గురయినా అది వినోదాత రాట్లేగా
వినోదమ్మ వతాంది వాళ్ళ అక్క వతాంది
వాతర్ర నిను వచ్చార్క్ ఇంటికాన్నే పాాలకుశక్క ఇంటికాన్నే ఉన్నట్టు అనిపి తే
ఆ ఆ
ఆ ఇంటికాన్నే ఉన్నట్టు అనిపి చ్చింది అందుకోసమే ఆలోచ్చించి
సూష్ సూష్ ఆ సుష్ాపతలే
అ అ
ఏం కూర చికన్ ఇత్తావా మళ్ళా
ఇగనేలారా మాటన్ కొద్కుంద ఊరనకా ఎవడ మారుతా అంటే ఎగకు మార్చుకుంటా అంటే ఎ లేపుతన్నా అన్న సను
ఆరు ఆరు హ టై పొద్దనా ఏ హ అద
ఇబా
ఆ
ఏ తత్తద మ మడాను
ఏయోసార్లక అక
చర్ల కు వచిదా ఇక కా చాలయితే గై సేకన్నా మాట్తడతాయి పోోని కయిదు చాల ఒకతాయి ప స కళ అఐస పిరుత
నా కేం చెప్పలే
ఇబ్బందే రోజా చెట్టుకే రోజా వచ్చిన పోదునా చూసినం మధ్యానం అపుడే
ఆ పోయింది కాని బస్ పోయినాకా మళ్ల ఒత్తండంటా
బస్ పోయిందా
ఉ
ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పోయిందా
రోదార్ ఖాన్ బస్ ఉంటది అక్క ఇప్పుడు నాలుగు గంటలకు
నాలుగు గంట కాదే రెండున్నరకు మా ఇంటికాడ రాజపేట బయలుదేరి గోరాఖంని నాలుగునరకూ కరెక్ట్ కాదు
నాలుగున్నరకే ఉంటది అదే
మరి నాలుగున్నరకు ఇప్పటిదాకా ఏం చేసింది పోయియోచిందా
పోయింది బస్ రాలే గావచ్చాంట అంది ఏమొ మరి అతందంట మరి ఏమైందో
బస్సు ఎందుకు రాకుండా ఉంటది బస్సు ఒస్తానే ఉండదు రాకుండా
అది మన ఊరు నుండి వచ్చేది
మనఊరు నుండి వత్తది గా
హ్మ్ నాలుగున్నరకు ఉంటది నే మొన్న పోలేదా అక్క
ఒక సారి నలుగు ఉమ్మ్బావుకే వత్తాది రా అది
ఆహా ఒ ఒక్కసారి పావదక్ పైదింటికి వస్తాండి. నాలుగు ఈమె నాలుగు కాకముందే పోయింది.
నాలుగుకాక కుండా ముందు పోయినా, మరి బస్సు నాలుగున్నరకేగ వచ్చేది.
హ్మ్ నాలుగున్నర వత్తది ఖచ్చితంగా మరి ఎందుకో రాలేదంట
రాలేదంట్నా ఇప్పటిదాకా చూసిందా ఏంది
ఆ ఇప్పుడు ఆరున్న ఆరున్నర బస్సు కూడా ఉన్నది. అది కూడా రాలే కావచ్చు మరి
ఆరున్నరకు ఉందా అంటే అక్కడ నాలుగింటికంటే ఐదున్నర ఆరున్నర ఆ అప్పుడు కూడా గోదావరి కనిబస్ ఎ ఉంది
నాలుగున్నర డిల్లెక్సు
డిల్లెక్సు ఎందుకు మాములదే కదా రా
ఆహా డీలక్స్ అక్క
నాలుగున్నరకు ఒచ్చేదా
నాలుగున్నరకు కచ్చేది డిలెక్సు ఆ ఆరున్నరకు వచ్చేది మాముూలు బస్సు
నాలుగున్నరకు నాలుగున్నరకు ఆరున్నరకు వచ్చేది
మాములుది
లేదు రా నాలుగునారకు మామూలుది వత్తద రా
ఏ నిన్న కని మొన్న అమ్మో పది వారం కిం కింద పోతే
నీను మొన్న ఇంగ వచ్చి గోర్కండ్ బస్కి వచ్చిన దేరుపట్ననికి ఆ భూపాల్ పేరు వచ్చిన ఆ అవునే పొద్దున భూపాలపెల్లికి బస్సుకు వచ్చింది అదే భూపాలపల్లి కాని వారనే బస్ పాయ పొద్దున్నే మొన్న అంత ముందు ఒకసారి వచ్చినప్పుడు
అదే పొద్దున కూడా డీలాక్స్ ఉన్నది ఒక్కటి
గొ బోపాల్పెళ్ళి బస్కొచ్చిన బోపాలు పెళ్ళి బ బ పోవచ్చు గా మరి
తున్నది మల్లా
ఆ బూపాల్ పెళ్లి పోతే వచ్చింది
ఊ మేం మొన్న వా మొన్న వారం కింద నేను నీర పొయినం ఎనిమి ఎనిమిది రోలైతాంది కన్నా పోలేదా
ఓ టైమ్ అయింది గదరా కాల కాలే
నువ్ ఎప్పుడు జూషినవ్
ఏదు
ఆ ఈయన కూడా మొన్న సంజయ్ కాడికి పోయిన నాలుగున్నరకు అక్కడ చూసింటాడు గోర్ఖన్ బస్ మరి
ఉన్నది నాలుగున్నరకు ఖచ్చితంగా నాలుగున్నరకు భూపాలపల్లి బస్ గోదార్ఖడ్ బస్ ఉన్నది న ఎప్పుడు నేను ఎప్పుడు దానికే వస్తాయి ఎక్కువ శాతం
హు
స
మొన్ననా
మొన్న కూడా నేను వచ్చేప్పుడున్న ఒక ర ఉండు ఇప్పుడు వచ్చి వాక బత్రన్నా ఇప్పుడు సాయంత్రంమళ ఆరున్నరకే ఉన్నతుంది
ఆ ఆ వాంక్షి పోయిం కదా ఆరున్నర బస అదే చీకటి అయినా కూడా ఉంటది
ఆ ఆరున్నర అయిపోయిందంటే బాగుం అతిదైనా ఉంటది కాని
ఆ
ఎ రోయ జబ్ద తనేవు
ఆ
రోజ ఏదో జాబ్ు చెత్తాందంట అంటే
చెత్తాంది ఎందులో బ్యాగులలా ఎత్తా బ్యాగుల అంత ఎత్తానుడి కుట్టిచ్చుడు
బ్యాగ్ ఉపిసిన
అదే ఇ బట్టాయి కుడుతారుగా ధక్క
అ
అే
సంచు టైపా
సంచులు
ఆహా ఆడ కంపెనీ ఉందా మరి ఎమన్నా,
కం ఆ ఉన్నాయి ఆ కంపిని అంటే ఇట్లా లేడీస్ టైలర్ అని ఒక ఆమె కొన్ని బ్యాగులు కుట్టించుకుంటా సేల్ చేత్తాంది అన్నట్టు.
ఆహా
ఆమె సూపర్వైజర్ గా ఇమెను పెట్టుకున్నది.
ఏ రోజాను పెట్టుకుందా, అదే ఇప్పుడు నాకు తెలివది ఇప్పుడు అమ్మమ్మ అంటే పోద్ ఇందాక పొద్దునా
ఆ
రోజా వచ్చింది ఎప్పుడు వచ్చిన్దండి అంటే ఆ నిన్ననే వచ్చిందిరా అని అమ్మమ్మ అన్నది జ్ఞాన శ్రీ అమ్మమ్మ
ఆహా
అయితే మళ్ళా పోతాంది రేపు జాబు టైం డూటీ టైం అయితే పొద్దుగాల పోదు సాయంత్రం పోతదటా అన్నది.
ఆహా సరే అక్క.
అయిందా టైమూ.
ఆ అయింది అక్క.
సూడు. ఆ సరేరా మరి. ఆ